హలో గుడి గుడ్ ఈవినింగ్ అండి
ఆ గుడ్ ఈవినింగ్ అండి
బావున్నారా ఆ బాగున్నం అండి ఏం చేస్తున్నారు
నేను ఏం లేదండి తిన్నాను ఇలా బయటకి వచ్చాను అన్నమాట చల్లగాలికి
అవునా వెదర్ ఎట్లుందక్కడ
ఆ సాయంత్రం మీద చెల్లబడ్డదండి పొద్దు నుంచి బాగా ఎండగుండె
అవునా అయ్యో
మీరు తిన్నారా
ఆ తిన్నామండీ వాకింగ్ చేస్తుంది ఇంకా డైలీ చేస్తాను అనమాట వాకింగ్
అవునా అది చాలా మంచి హ్యాబిట్ కదా మరి వాకింగ్
హ్మ్ అదే అదే మనకి ఇంకా డైజెస్ట్ అయితది కదా
అవును మీ దగ్గర ఎలా ఉండే మరి ఎలా వెదర్
ఈడవుంది మొత్తం మబ్బులు మబ్బులు ఉన్నాయి కూల్ గా మ్
ఇంకా మరి ఏంటియ్యాల స్పెషల్ మీకు
ఈ రోజా మేము చపాతి ఇంకా ఎగ్ ఆనియన్ చేసుకున్నాం
ఆహా ఉగ్గానే బాగుంటది కాంబినేషన్ మేము కూడా ఇయ్యాలా చపాతి తిన్నాంమండి
ఆహా మీకొచ్చా వంటలు చేయడం
నాకు ఆ వచ్చండి వంటలు చేయడం
అవునా అంటే ఎక్కువ ఏం ప్రిపేర్ చేస్తారు
ఏం ప్రిపేర్ అంటే వెజ్ ఆ నాన్ వెజ్ ఆ
అంటే రెండో దాంట్లో కూడా అంటే ఎక్కువ ఏమి ఇస్తార్ మీకు
ఇష్టం అంటే వె నాన్ వెజ్ లో వచ్చేసి మటన్
అవునా
మటన్ బాగా ఇష్టం ప్లస్ ఉడికి ఉడికిన కోడుగుడ్లు ఉండే కదా బాయిల్డ్ ఎగ్స్ బాగా ఇష్టం అవి అవి అవి చాలా ఎక్కువ తింటాను అనమాట నాకు ఇష్టమైనన్ని తింటాను ఇంకా వెజ్ లో వచ్చేసి టొమాటో కర్రీ అంటే చాలా బాగా ఇష్టం
ఆహా ఓకే ఓకే టమాటా బాగుంటది
ఉమ్ అది ప్లస్ మా మమ్మీ పప్పు చారు చేస్తది అది చాలా బాగుంటది అన్నమాట సాంబార్ లాగా అంటే సాంబార్ కాదు దాన్ని మేము దాల్చా అంటాం అది సాంబార్ టైప్ ఉంటది కానీ సాంబార్ పలిచగా ఉంటది ఇది చిక్కగా ఉంటది అనమాట
ఆ అంటే మీరు చేసారా ఇంత వరకు సాంబార్ మరి
నేను చేయలేదండి అది నాకు అంటే నాకు కుదరదన్నమాట అది అలా చేయడానికి ఎందుకంటే వాళ్ళు అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి వస్తది నాకు అది చేసినా కూడా సెట్ కాదు అని నేను ఎప్పుడు ట్రై చేయాలే
అయ్యో అవునా అంటే కొంత కొంచం ట్రై చేస్తే తెలుస్తది కదా
వచ్చండి మా ఫ్యామిలిలో ఫైవ్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ అట్లా ఉంటారు అంతమందికి చేయాలంటే ఒకవేళ అది ఫెయిల్ అయితే మళ్ళీ కష్టం కదా ఒకరిద్దరికంటే ఒక వేళ మంచిగా రాకున్నా కూడా చిన్నగా ఇంకేమైనా కర్రీ చేసుకొని సెట్ చేస్కో చ్చు ఇప్పుడంత కొంతమందికి వండినప్పుడు మనం అది పాడైపోతే మళ్ళీ అంత మందికి కూర వండాలంటే కష్టం కదా
ఆ అవును
ఎప్పుడు ట్రై చేయలే అనమాట ఒకదాన్ని ఎప్పుడైనా ఉంటే ఎవరన్నా మా హస్బెండ్ నేను ఉంటే ట్రై చేద్దామని నేను ఎప్పుడు ట్రై చేయలే హ్మ్
అదే గదా మీరు ఏం చేస్తారు ఇంట్లో మరి
నేను యాక్చువల్ గా ఒక స్టూడెంట్ అన్నమాట
ఆహా ఓకే అవునా స్టడీ చేస్తున్నారా
అవునండి స్టడీ చేసుకుంటున్నా కంటిన్యూ చేసుకుంటున్నా
అవునా అంటే ఎప్పుడ ఏం చదువుతుందను
ఇప్పుడు వచ్చేసి నేను పీజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ సెమిస్టర్
ఆహా ఓకే ఓకే అంటే ఏం కోర్స్ తీసుకున్నారు
నేను ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆహా కొర్సై తీసుకున్నారా ఫుడ్ గురించి ఉంటది ఏ దాంట్లో
అవును మొత్తం ఫుడ్ గురించి ఉంటది అన్నమాట అసలు హెల్త్ కేర్ ప్లస్ ఏంటంటే హై టిను డైట్ ప్లాన్
ఆహా ఇక అట్లయితే మీకు తెలిసు ఉంటేగా అనుకుంట
ఆ అందు తెల్స అండి ఏం తినాలి ఏం తినద్దు ఎంత అమౌంట్లో తినాలి ఎవరికి ఏం ప్రాబ్లమ్ం అంటే ఏం హెల్త్ ఇష్యూ అయితే ఎంత వరకు తీసుకోవాలి అమౌంట్ లో ఫుడ్ అనేసి
అవునా వాళ్ళు తింటారా మరి టైం క
కేంటింటే నేను నార్మల్గా డైలీ రూటన్ ఫాలో అయితా త్రీ టైమ్స్ అంటే టిఫిన్ లంచ్ డిన్నర్ అంటే ఫాలో అయి తా నాకు ఏమైనా ఎక్కువ వర్క్ ఉంటే నేను అసలు నాకు తిండి డ్యాస్ రాదు అన్నమాట మైండ్కి అంటే ర ఇకు ఎగ్జామ్స్ ఉంది అనుకోండి కూర్చుంటాయి ఒక టైమ్ టు ఇదేసి కూర్చుంటానా అదే ఇక చదువుకుంటూ ఉంటా అసలు నాకు ఎగ్జా అంటే తిండి మీద కూడా ధ్యాసా రాదు మర్చిపోతాను అన్నమాట తినాల అనుకుంటా కానీ మర్చిపోతా యమ్మటే ఇక మమ్మీ కూడా అంతే చదువు కూడా ళ్ళు తినాలి రా అట తినకుంటే ఎట్లా అంటే ఆ తింటా తింటా అంటాన్నా ట్వ కాస్త వన్ అది వన్ కస్త ఫోర్ అయిది ఫోర్స్త కాస్త మళ సిక్స్ అయితది
అయ్యో అంటే కొంతమంది స్టడీ చేస్తారు కదా ఇక అట్లా తిన్నారు టైం కి ఆ చెప్పండి ఆ ఉంది అండి
ఆ అయితే నాది బేసిక్గా నా స్టడీ రూల్ ఎట్లాంటదింటే ఎర్లీ మార్నిగ్ లేస్తాను అండి నేను యాక్చుల్గా ఎగ్జమ్స్ ఉన్నాయంటే మాత్రం టది కదా నేను జన్రల్ ఎగ్జామ్స్కి మార్నింగ్ ఫైవ్ అల లేస్తా టఫ్ ఎగ్జామ్ త్రీ ఓ క్లాకే లేస్తా అండి
అవునా
లెవెన్ లెవెన్ థర్టీ కి పడుకుంటే చదువుకుంటూ మళ్ళీ త్రీ కి లేస్తా త్రీ టు సిక్స్ ఆర్ సెవెన్ వరకు చదువుకుంటాన్నమాట
అ
అంటే ఆ టైమ్ లో ఎలా అంటే మా మేడం చెప్పేవారు అన్ కాలేండో ఆ ఆ టైమ్ చదివితే బ్రెయిన్ బాగ ఎక్కుతది ఎర్లీ మార్కింగ్ లేసి కష్టపడి చదివె వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటంది తర్వాత మారుతుంది అనే చిన్నయి మేడం సు ఇంట్లో మమ్మీ కూడా చెప్పేది ప్లస్ ఇంకా నా ఎక్కువ ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైమ్ చదువుతా కదా అప్పుడు నాకి ఎవరు డిస్టర్బ్ చెయ్యరన్నమాట
ఊహూ
ఇప్పుడు డే టైమ్ అయితే ఎవరినా ఒకరు కాల్ చేస్తారు లేకపోతే మన పేరెంట్స్ అయినా టీవీ అని సౌండ్ అని లేకపోతే ఎవరైనా ఒకరు రావడం పోవడం అనేసి కొంచెం కొంచెం ఉంటుంది కదా
అవును
ఆ టైం కి అయితే అందరు పడుకొని ఉంటారు అసలు మెసేజెస్ ఎవరివి రావు ఎవరు లేవరు కాన్స్ట్రేషన్ బాగా పెరుగుతది అన్నమాట ప్లేస్ ఏంటంటే బ్రెయిన్ కూడా రిలాక్స్ అయితది నేన్ అలా చదువుతా ఆ తర్వాత ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటాను మళ్ళీ డే టైమ్ లో మళ్ళీ యేస్టడే టైం టేబుల్ పెడతా అంటే నేను ఏంటదంటే ఇప్పుడు ఒక వర్క్ చేశాను అనుకోండి దాన్ని ఇంకేమన్నా ఎక్కువ వర్క్స్ ఉంటే వర్క్స్ అన్ని ఒక టైమ్ కి డివైడ్ చేస్తా అన్నమాట ఇప్పుడు ఇంటి ఇంటి పనుంటే ఆ ఎయిట్ టు టెన్ వరకు ఇగ కంప్లీట్ అయిపోవాలి టెన్ తర్వాత వన్ టెన్ టూ టూ వరకు ఆ స్టడీ చేసుకోవాలన్నమాట ఏ పనికి నేను దాని మీద కాన్స్టిట్యూషన్ పెడతాను అన్నమాట పక్కకి మళ్ళీ తప్పొద్దు అన్నమాట మైండ్ సో అలా ఒక వర్క్ అయిపోయాక నేను స్టడీకి యెళ్ళా అనుకోండి స్టడీ లోనే మరి నా ఫోకస్ అంటే పెడతా అన్నమాట ఎటువైపు డైవట్టుకావద్దు ఎవరు ఫోన్ జేసినా ఏంటిదంటే యే బిజీగా ఉన్న అని జెప్తా అర్జెంట్ కాల్ అయితే ఎవరికన్నా ఇస్తా మాట్లాడమని మాక్సిమం నాకైతే ఎవరు కాల్స్ రారు అంటే చదివేటప్పుడు అంటే చెప్తున్నా అట్లా నేను ఫోకస్ పెట్టి చవుతా కదా ఇంట్రెస్ట్ బాగా పెడుతుంది నాకు చదివినప్పుడు సో ఇక నాకు ఆకలి ఫీలింగ్ గూడా రాదన్నమాట
ఆహా అయ్యో
ఉమ్ అంటే జనరల్ గా ఇగ మీరు గూడా జూస్తురు గదా ఆ ఎలా అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా గూడా మన ముందర ఆకలి గాదు అంటే ఇంట్రస్ట్ చంపేస్తయి ఇంకోకటి ఏందంటే మనం సినిమాస్ గూడా బాగ ఇష్టంగా చూస్తాం గదా అప్పుడు గూడా ఆ ఇంట్రెస్ట్ సీన్ ఉంటే మమ్మీ పిలిస్తే అబ్బ మమ్మీ ఆగరాదు మమ్మీ తింటా గదనే ఏ ఇంట్రెస్ట్
అంటే స్టడీ చేసినప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవాలే పక్కన
ఆ కానీ నాకు ఏంటిదంటే ఇప్పుడు తినుకుంటూ మళ్ళీ ఏదైతే ఇక్కడ డిస్ట్రాక్ట్ అయితాం ఎందుకు ఇదంతా అనేసి మా మమ్మీ అయితే అలాగే చదువు చదువు తింటలేను మళ్ళీ వీక్ అయితా అనేసి పాపం నాకు అన్నం కలిపి తినిపించేది అన్నమాట ఆ బాగ కేర్ తీసుకునేది ఓవర్ టైమ్ చదువుతా అనేసి ప్లస్ ఏంటి దా
ఎర్లీ మార్నింగ్ లేస్తా గదా అనేసి నైట్ ఏంటిదంటే మళ్ళీ పాలిచ్చేది అన్నమాట అంటే బూస్ట్ అయినా ఏమన్నా బెడ్ అయినా యేసి ఇచ్చేది
అవునవును హుహూ అంటే మీరు టీ తాగరా
లేదండి అసలు నాకు పాలు టీ పెద్దగా అలవాటు లేదు పాలైతే ఎప్పుడైనా నాకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే ప్లేస్ లేకపోతే ఫీవర్ అదై చన్నం తినబుద్ది కాకపోతే అప్పుడు పాలు తాగుతా చాలా రేరు
ఆ
నాకు తెలిసి ఇయర్లీ ఒక ఫైవ్ టైమ్స్ తాగుతన్నేమో మొత్తం ఇయర్ కలిపితే ఒక ఫైవ్ టైమ్ కసింటట్ దాగుతున్నానంతే
హా హా
ఫైవ్ టు త్రీ అంతే ఉమ్ ఎక్కువ తాగడం నచ్చదు పాలు
ఆహా
ఉమ్ పాలు మంచిదే కాకపోతే ఏంటిదంటే నాకు నచ్చ దన్నమాట పెద్దగా నేను తాగాను అసలు నాకు అది ఎలా అనిపిస్తది పాలు
అంటే మీరు ఇంకా ఫుడ్ సైన్స్ కదా అని తెలిసే ఉంటాయ్ ఫుడ్స్
హ బట్ ఇప్పుడు ఆ అందరు చేసే వరకు వాళ్ళది తెలిసు ఉంటది ఇలా చేయాలని కొంతమంది ఏందంటే తెలిసినా కూడా తెలివనట్టే ఉంటారు ఇ అంత పెద్ద పెద్దవాళ్ళు అట్లా చేసినప్పుడు ఇగ నేను ఫుడ్ విషయంలో అట్ల ఉండటం నా తప్పు తప్పేం లేదు కదా ఇప్పుడు అన్ని ఫుడ్స్ హెల్తీ ఏ అలా అనేసి నచ్చన్ది ఫుడు కూడా హెల్దీ అనేసి తింటే మళ్ళీ మనకు పడందిగా మనం తినలేం కదా
ఆ అదే
సో అలా ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ కి మీకు కాకరకాయ నచ్చదు అ చాలా మంచిది అది ఎలాంటి డిసీస్ రాదు ఏం రాదు మీరు లైఫ్ లాంగ్ హెల్త్ ఉంటారు అని అనా కూడా ఆ ఏంటిదంటే ఇప్పుడు అది మీరు తింటే అది మీకు పడదు వామిటింగ్ సమ్థింగ్ ఏమో అయితయ్ అలా అనేసిగా మీరు హెల్త్ కి మంచిదని తినుకుంటూ ఉండరు కదా
ఆ అదే
హ్మ్ నేను ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది ఆ అవి తింటే హెల్త్ బాగుంటది ఫ్రూట్స్ అనేసి ఇప్పుడు కాకరకాయ ఒకటే తింటే హెల్త్ బాగుంటదంటే మీరు ఒప్పుకోరు కదా ఇంకా మిగిలిన‌ అలాంటి టీవి మిగిలినవి ఇంక చాలా ఉన్నాయ్
ఆ ఆ
ఆ దాన్ ట్లో ఎన్ని ప్రోటీన్స్ కాల్షియం పొటాషియం ఉందో అలాంటివి వేరే వెజిటెబుల్స్ లో ఉంటాయ్
అవును
అవి తినొచ్చు మనం ఇది నచ్చకపోతే అది తినొచ్చు అలా మన నేనెట్లా మ్యానేజ్ కుంటా అన్నమాట
హ్మ్
మరి మీరెలా చేస్తారండి అంటే మీకు నచ్చిన ఫుడ్స్ ఉంటే ఇగ మరి తినకుండా ఉంటారా హెల్తీ కి మంచిది అంటే
ఇగ నచ్చని ఫ్రూట్స్ అంటే ఇగా నేన్ తిన్నా మరి అంతా చెయా
అవునా మీకేమి ఇష్టం ఫ్రూట్స్ బాగా
ఫ్రూట్స్ లోన నాకు వాటర్ మిలన్ గ్రేప్స్
హ్మ్ అవునా మ్మ్ హూ అంటే ఆ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైమ్ నాకు ఇచ్చినందుకు
సరేనండి ఉంటావండి బాయ్
బాయ్ అండి గుడ్ నైట్
రైట్